ఆ వినిపిస్తుందా
ఆ కొంచెం బ్రేక్ ఇచ్చి వినిపిస్తుంది
ఆ అట్లే ఉం
అ వస్తుంది
అ అయితే ఆయన రీల్స్ లో చెప్తుంటే ఇన్న వెనకబాగం చాలా బాగుంటుందని కని దాని పక్కనవి ఏఐ రూపంలో చూపిస్తుంది ఒరిజినల్గా అయితే చూపిలేదు ఆయన వెంట్రికలు కూడా ఇట్ ఇట్లా రింగుల్ రింగు రింగులు గా ఉంటది అది చెక్కిన శిల్పం కా దు అది ఆయన తయారుగా మారిన ఇది అలాంటి మీరు ప్రపంచం మొత్తం ఎక్కడ వెత్ కిన ఆ ప్రపంచం మొత్తం ఎక్కడికేళ్ళినా ఇ ఈ ఈ శిల లాగా ఏది ఉండదు దీంట్లో ఉన్న గుణంలాగా ఎక్కడ ఉండదు అని అట్లా బాగుంది అ ఎపిసోడ్ చూసిన నిను అయినది బాగా అనిపించింది
గురువారం గురువారం ఉంటుంది ఏ అలంకరణ లేకుండా నిజరుప్ ప దర్శనం
ఒక్కసారి పోవాలబ్బ అట్లా నాకు నిజంగా చూడలేదు అట్లా సారి పోవాలే గురవారం అనుకొని పోవాలే మనము
మ్
అక్కడికోస్తె ఒక వారం పది రోజలు ఉంటే ఉన్నాయే తిరిగేసుకోని రావచ్చు నా బండేసుకోని రావాలి అక్కడ బండి లేక ఇబ్బందైపో తంది ఇది వేసుకొని పోదమంటే దీనికి ఏం బాగాలేదు జ్వరం వచ్చింది ఊరికి జ్వరం వచ్చి ఉంటుంది
ఎవరు
ఏ మీ స్కూటీకి
ఆ
బైకేసుకుొని రావాలంటే పెద్ద తలకాయనోప్పి ట్రాన్స్పోట్లు
ఆ
ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బుల తోటి అందులో పెట్రోల్ కొట్టుకోని రావచ్చు ఇద్దరు మనుషులు
కానీ హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇంగ బండిలో వస్తే ఇంగ అంతే
అ ఇద్దరు మనుషులు ఉండాలే ఇద్దరు మనుషులు ఉంటే ఆపపి రావచ్చు పన్నెండు గంటలు కానీ గా ఆపపి రావచ్చు ఇగ వచ్చేస్తారు అట్లా వచ్చినోళ్ళు కూడా ఉన్నారు అట్లా అంటే మరి ఇంగ బైక్ రైడింగ్ చేసే వాళ్ళు ఎట్ ఎక్కడెక్కడకో కుటుంబా అదేంది లదఖో ఆ పాకిస్తాన్ అవన్నీ వెళ్ న్నారు బైక్ల మీద ఇంకా గవి పెద్ద పండ్లు అవి బిఎండబ్ల్యూ బండ్లు పెద్ద బండ్లు థౌసండ్ సిసీ బండ్లు
ఆ అంటే ఇ అది ఇంకా అంతే మ అరి ఆరోగ్యం అవన్నీ సహకరించాలి కదా మంచిగా
ఉమ్ ఊ ఊ కంపల్సరీ ఫిట్నెస్ ఉండాలి ఇగ వా నువ్ రైడ్ చేసినట మార్నింగ్ కంపల్సరీ ఎక్కడ్ దగ్గర యోగా ఎక్సైజు చేసుకోవాలి లేకుంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తది
అదే మరి
ఉమ్ దానివల్ల మళ లేనప్పుడు కానీ వాళ్ళకి ఇంకా అది డబ్బు రెవెన్యూ కూడా అదే కదా వాల్ సరదా కి ఎల్న్ప్ కూడా దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయ్యడం వల్ల రెవెన్యూ కూడా అదే ఇస్తుంది కనుక ఫాలోవర్స్ పెరిగిపోయి వాళ్ళకు లైఫ్ స్టైల్ ఇంగ అదే అయిపోయింది మారిపోతుంది అట్లా లైఫ్ అందులోకి మార్చుకుట్నారు మనం లోక్ లోకల్లో తిరిగి కూడా చేసుకోవచ్చు కాక్పోతే ఇంగా
తిరగచ్చు లోకల్లో తిరిగి లోకల్ మొత్తం అంతా తిరిగి చేసి మొత్తం వీడియోలు తీసుకొని అక్కడ విశిష్టతలు అవన్నీ చెప్తూ చాలా మందికి తెలియవు లోకల్లో ఉన్నా కూడా అవన్నీ కూడా చెప్పి వివరిస్ చేస్తూ ఉంటే అన్ని వ మంచిగానే యూట్యూబ్ అంటే వాయిస్ ఓవర్ ఇస్ ఇస్తూ చేసే వీడియోలకి మంచి ఇది ఉంది అది
ఉమ్ ఇప్పుడు రీల్స్ లలో అది అర్జున పార్థ వాయిస్ తోటి ఇప్పుడు అందరూ కొటేషన్స్ అదే చేస్తున్నారు ఇప్పుడు వాటికి ఏమన్నా వస్ వస్తున్నాయా వ్యూస్ అవి ఓ యబ్బా విపరీతన్ని వ్యూస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో అది మళ్ళా ఆ వాయిస్ యూట్యూబ్ తీసుకోవట్లేదు దానికి రెవెన్యూ ఇయ్యదు ఏఐని యూజ్ చేసుకుని ఆ ఏఐ యూజ్ చేస్కొని ఏఐ బొమ్మలు యూజ్ చేసుకుంటే రెవెన్యూ ఇయ్యడం మానేసింది ఓన్ పర్సన్ ఉండాలి ఓన్ వాయిస్ ఉండాలి అన్ జెప్పేసి పె పెడుతుంది కాకపోతే ఇంకా దీనికి ప్రామ్ట్ ఏంటి ప్రామ్ట్ ఏంటి ప్రాప్ట్ ఏంటి ప్రాప్ట్ కావాలంటే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి కామెంట్ చేయ్యండి నేనే మీకు డియమ్ చేస్తా ఈ వ్యాపారం అయిపోయింది చెప్పది చెప్పి సావ కా ఆ కామెంట్ చెయ్యండి మేము జెప్తాము ఏదైనా సినిమాలు పెడుతున్నారు నేనైతే ఎన్ని సినిమా స్క్రీన్ షాట్ స్క్రీ షాట్ ఎట్కున్నానో ఆ సినిమా పేరు కావాలంటే నాకు కామెంట్ నాకు కామెంట్ చెయ్యండి నేను డిఎం చేస్తా ఎందో అంటే దానివల్ల వాళ్ళు వ్యూస్ పెంచుకోడానికి మళ్ళా ఆ కామెంట్ చేయాలన్నా కూడా మళ్ళా వా డిఎం చేయాలంటే ఫాలో అయ్యి ఉండాలంటే మస్ట్
ఊహు
ఈ ఒయ బ్ అంటే ఈ ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూస్నావా ఎడిటింగ్ చేసే వాళ్ళ కట్ట నీకేమన్నా దానికి సంబంధించిన టూల్ కావాలన్నా మొ దానికి సంబంధించిన బగ్స్ ఏవన్నా కావాలన్నా ప్లగి న్స్ కావాలంటే వాళ ఫాలో అయ్యి ప్లగ్గిన్ అని ఒ కామెంట్ పెడితే అతన్ చెక్ చేసుకుని ఆన్ ఆయన కూడా సెట్ చేసిండు ఆటో సెండ్ మెసేజ్ పెటగానే ఆటో సెండ్ మెసేజ్ మనకి ఇం బాక్స్ లో వచ్చేస్తది అట్లా ఎన్ని ఉన్నయో ఆ మనకు కావాల్సినది మనకు వచ్చిన తర్వాత మనం అన్ ఫాలో చేసేసంగా
అంతేగా జనాల్లో ఉండేది అదేగ
ఆ మరి ఇంకా ఇప్పుడు ఆయన చేసినప్పుడే కావాలి తర్వాత అన్ఫాలో చేసినం కదా అట్లయినా ఇది ఐతుంది కాయన ఆయనకి ఏం ఉపయోగం వస్తుంది పోతుంది అంటే ఆయన దగ్గర కంటెంట్ ఉంటే పర్లేదు అని రెగ్ గ్లర్గా అదే సబ్జెక్ట్ చెప్తుంటే ఎవడన ఫాలో అవుతడు ఇలాంటి ప్లగ్ ల కోసమే పెట్టుకోసమే పెట్టుకొని దాని ఒ ఓ ఈ వ్యాపార నిమితం పెట్టుకుంట డబ్బుల కోసం పెట్టుకుంట ఉంటే అందరు అంత ట్రస్ట్ చేయరు ఇప్పుడు ఈ టెలిగ్రామ్ లు కూడా ఎక్కువ అయిపోయినాయి కదా ఎక్కడికక్కడ ప్లగ్ ఇన్స్ ఊ మోడాప్ సో టెలిగ్రామ్ లోనే దొరికిపోతున్నాయి మూవీసు అన్ని టెలిగ్రామ్ ఏఐ బ్యాట లో వదులుతున్నరు మొన్న ఆపేష్ నాడు తెల్సా గౌరి నీకు
ఏంటి ఏం ఆపేసడు
మొన్న ఎక్సామ్స్ ఉన్నాయి కదా నీట్ ఎక్సామ్స్ నడుస్తున్నాయి కదా
ఊ ఊ
అయ్ పేపర్ లీకేజ్లు అయిపోతునయట అని చెప్పేసి ఇంకా ఈ టెలిగ్రామ్ నుంచి బయటపడుతున్నాయని చెప్పేసి
ఆహా
మన ఇండియా మొత్తం టెలిగ్రామ్ ఆపేసినాడు మొన్న ఇరవై రెండు తారీఖు వరకు
ఓకే
ఊ పద్దెనిమిది నుంచో పదిహేను తారీఖు నుంచి మొదలు పెట్టినారు అన్ని ఎగ్జామ్ ఆ రై ట్వయ్ దాకా ఆపేష్ణం మళ్ళ నిన్ననే ఆక్టివేట్ అయ్యింది ఎపుడు ఇరవై మూడునే ఆక్టివేట్ అయ్యింది ఇవాళ ఇరవై ఐదు అట్ల సరేలే బాబు మనకు దాన్ తోటి పని ఉంటది టెలిగ్రామ్ తోటి ఏమన్నా లెంత్ వీడియోస్ ఉన్నా ఏమన్నా పంపుకోవాలన్నా మనం వాళ్ళు దూరంగా ఉంటే దీని ద్వారా పంపితే పూర్తి క్లారిటీ తోటి వెళ్ళిపోతది
ఊ
కొట్టి మళ్ళ వాట్సప్ లో వాటలో పడితే అది కంప్రెస్ అయి వెళ్తది క్లారి టీ ఉండదు క్లారిటీ లేకపోతే కన్ టెట్ మిస్ అయిపోతది ఇగ ఆల్గారితం ల క్లారిటీనే జూస్తది ఇగ కొన్ని విధానుల్లో ఏమి లేకుడా క్లారిటీ ఉన్నా కూడా మాటలు లేకుండా కూడా నడిచిపోతది
ఆ
అదేందు కూడా అర్థం కావట్లే ఈ మధ్య కాపీ కంటెంట్ ల కయితే ఉంటున్నాయి గౌరి బ బ బ బ బ అవి విపరీతమైన వ్యూస్ లైకుల రా ఇంగ ఈ కష్టం మొకంది సుఖం మొకంది అన్నట్టు నయ్ నైతే నావైతే నాకే ఎదురు అచ్చి ఇక్కిరిస్తున్నయ్ తెల్సా అస్ తలు నాయేమో లక్ష వ్యూస్ కూడా లేవు వాళ్ళకేం పదిహెడు లక్షల వ్యూస్ ల అసల కా ఫేక్ ల లైకులు నిజం గౌరి నేను నేను ఒకటి రాసినా గా గౌరి పోయిన నెల పోయిన సంవత్సరం రాసింది అది అప్పుడు వైరల్ కాదు ఇప్పుడు వైరల్ అయిపొయి ఎకిరిస్తుంది ప్రతి ఒక్కడు అదే నేన్ ఏం రాసినా నీతి తప్పిన ఆకలి కం చల తిన్న అరగదు అండ్ పెట్టి పెట్టిన కాప్షన్ ఏం పెట్టిన గుణానికి లేని కొము గుణానికి లేని కొ గువా గూటికి నోచుకోలేదు అంటే గుణం పాలనప్పుడు ఏ గూడు దానికి తేలవదు అని
ఆ
అని పెడితే దాని కాఫీ కొట్టి సేమ్ క్యాప్ క్యాప్షన్ క్యాప్షన్ లేదు అర్థం కాకపోతే మళ్ళీ చదువు దాని కిందనే
అర్థం కాకపోతే వీళి తబ్బి నాకు ఎన్నిక అంశాల తిన్న అరగదని చెప్తే నేను ఆ ఫోటో వీడియో రెండు రకాలుగా వస్తాది ఒకటి అక్రమ సంపాదన రెండు అక్రమ సంబంధం నేను రాసింద అక్రమ సమా సంబంధం కోసం రాసిన ఎందుకంటే నేను రెండు బొమ్మలు పెట్టి పెట్టినాను కనుక అక్కడ ఎట్లా అర్థం ఏందని చెప్పి పెట్టినాను కింద కామెంట్లు అబ్బా ఎక్కడి నుంచి వస్తున్నాయి బ్రో మీకు ఇట్లా ఆలోచన అని కామెంట్లు దానికి తెలుసా విను వీడు రిప్లై ఏమి ఇచ్చాడుంటే ఈ కాపీ కొట్టినోళ్ళు చాలా మంది ఆడళ్లు ఉన్నారు మొగోళ్లు ఉన్నారు, అనుభవాలు పరిస్థితులు మా చేత ఇలా రాపిస్తున్నాయంట
ఓ మై గడ్
నేను చూసిన మరి దాని కింద క్యాప్షన్ ఉంటాంది మరి అది కాదుగానీ అనుభవలు మరి ఇది ఎట్లవొ చ్చింది క్యాప్షను
హహ
మాళ్ళ ఇంకొకటి మా అది కూడా వైరల్ అయిన ఉండా అద్దె కి తీసుకున్న అన్న చీకట్లో వడ్డీ కడుతున్నా నా క కనీళ్లతో రాసిన అది కూడా నాకు బాగానే ఒక డెబ్బై ఎనబై వేలు యూస్ వచ్చినయి అది కాపీ కొట్టినోలకి వచ్చినది చుడు మళ ఐదుఏసీ లక్షలు నాలుగుఏసీ లక్షలు ఒక నీకైతే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ వచ్చినాయి అ దానికి ఆప్షన్ నేను ఏం రాసిన వెలుగును మోసం చేస్తూ చీకటికి దొరికిపోతునదా
ఊ
అంటే వెలుగులో అందరితోటి నవ్వుతూ నటిస్తున్నా రాత్రిగానే చీకట్లు ఏడవాల్సి వస్తుంది సో దాన్ని దొరికిపోతున్నా ఇక్కడ యూస్ వస్తుంది కాద అని నా ఐదులో నేను రాస్తే దానికి కూడా ఏ తాగి రాసినవ్ బ్రో ఏం తాగిరాసిన మేడం
హ హ హ హ హ ఈ మధ్యలో ఈ డైలాగులే ఎ ఎక్కువ అయిపోయినాయి
ఆ ఏం తాగి ఎడిట్ చేసినవ్ బ్రో ఏం తాగి రాసినావ్ బ్రో మీరు ఏమి తాగి చేసి క్రియేట్ చేసినావురో దీన్ని ఏది మేం సేమని వస్తే ఏం తాగుత్తారబాయ్ కాపీ కొట్టరా ఏమన్నా కాపీ కొట్టి రాసినడులే అట్లా అయిపోయింది అందుకె ఇంట్రెస్ట్ పోయింది అస అసలు నేను వాళ్ళ కోసమే వాళ్ళకు ఫాలోస్ పెరగాడానికి నేను కష్టపడుతున్నట్టుంది, నాది ఒకటి తెలుసా మొన్ననే రిసంట్గా సీరంచెేరికలను గుండే హె రాసినాను రీసెంట్ గానే నాకు ముప్పై వేలు నలభై వేలు వచ్చినాయి దా స్క్రీన్ షార్ట్ కొట్టుకొని పెట్టుకున్నావోడికి వన్ ల్యాక్
లాక్
అనుకున్నా దరిద్రం నాదా ఎద్రారా బాబు నాకు అర్థం కావట్లేదు తీరం జరుకునుకుంటే నిశ్శబ్దంగా ఆగిపోతుందని చెప్పి చెప్పా మారిపోతుంది అని అదే అదా అనుకున్నది లేకపోతే అది నిశబ్దంగా మారిపోతుది మాట్లాడుతుది చేయడం అవసరం అయితే ఆగిపోవాలని చూస్తుంది, తదీ అని దాని అర్థం వాడెవడో కాపీ గూడా రామకృష్ణుడు అంటా సారీ అన్న కాపీ అహ కొట్టిన్ తరువాతా మరి క్యాప్షను ఎందుకు పెట్టుకోలేదురా మొత్తం అంతా పెట్ కున్నావ్ అంటే సారీ అన్నా కాపీ కొట్ మెసేజ్ పెట్టిండు నెక్ట్స్ కామెంట్ పెడితే ఆ కామెంట్ వచ్చేసి మెసెజ్ సారీ అన్నా మీది కాపీ కొట్టుకున్నా అంతే. పోన్లే సారీ అని చెప్ప్ ప్పినావురా బాబు ఇంగ నీకు అంతకంటే గోరంగ ఉన్నరు అన్న.
ఈహ్హ్ ఈహ్హ్ ఈహ్హ్ ఈహ్హ్ ఈహ్
వాడు నా పేరు కనిపిస్తుందని కింద పేరు వరకు జూమ్ చేశీ, దాన్ని రీమిక్స్ చేశీ అదేంది స్క్రీన్ జూమ్ చేశి పెట్ పోస్ట్ చేసుకుండు డౌన్లోడ్ చేసుకొని దాన్ని
ఆహా
ఇట్ల చేసుకోవడం వల్లా ఇంక వాడికి లక్ క్షా ఇప్పటికి వాడికి వస్తనే ఉన్నరు లాకు వాడికి దాని వల్ల నాలుగు వందల ఫాలోవర్స్ పెరిగారంటా.
అయితే నేన్ కూడా నేన్ కూడా కాపీ కొడ్తా నండి.
కొట్టు మావా ఎవరొద్దనరు కొట్టూ. ఖాళిగ ఉత్తగ అగో వెయ్యి రొండ్ డు వేలు గూడా రావట్లే వ్యూసు నా పెట్టాలని ఇంట్రెస్ట్ గూడ రావట్లేదు.
కాకపోతే మళ్ళ అందరికి మంచి డెప్తున్నాయి డెప్తున్నాయి డెప్తున్నాయి ఎందుకు రావట్లే ఎందుకు రావడం అంటే ఆల్గరిధం. కతి వచ్చింది. నా ఒరిజినల్ కంటెంట్ రిమూవ్ చేస్తుంది అది సోధిమోఖాంది. ఏం చేస్తాం ఇంకా దానికి ఎంతసేపు కాఫీ కంటెంట్లూ ఎక్స్పోజింగ్ కంటెంట్లే కావాలి ఇంస్టాగ్రామ్. కీ
బ
మనం ఏమొ అదిజెయ్యలేము మనక్ టాలెంట్ ఉందీ. ఒకని రాతలు మనకెందుకు.
హ్మూ
ఊ రాతలు బాగుంటే మేము గూడ నీతులు చెప్తమని వస్తడు. మరి రాసుకోరాదన్న ఇంకేది గౌరీ ఏం సంగతులు.
అంతేగద మరి
మరి రాత్రికి వంట ఉందా లేదా మరి ఇప్పుడు ఇదే ఉప్మా తిని సరి పెట్టుకోవాలనుకుటునవా.
వాయిస్ పోయింది నీదీ
నా కోసం కాకపోయినా మా బుడ్డోడి కోసం చెయొద్దు.
ఓ మీరు ఫోన్ తీసుకొని పోండి దూరంగా పెట్టిపోవద్దని చెప్పాను ఇందాకే కట్ అయిపోతది.
ఊఊ
హ్ము తర్వాత మళ్ళ అది ఇనపడక మళ్లి ఇది ఐపోతది. మ్యూట్లో ఎక్కువసేపు ఉంటే మనదీ కన్సిడర్ అవ్వదు.
మా కోసం జేయకపోయినా మా బుడ్డొని కోసం చేసుకోవాలి గదా.
ఊ హూ వస్తున్నాయా ఏమైనా ఎడిట్స్ చేసుకుంటాడా పోస్టల్ గీస్టల్ ఏమన్న తయారు చేసుకుంటున్నడా వస్తున్నాయా ఏమన్న పనులు ఒకటి రోజులు గూడంగా ఖాళిగనే ఉంటున్
ఓహ్ చేస్తున్నడు
సరే మరీ
ఉహ్మహ్మ్